బాగున్నారా
ఆ బాగున్నాం మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు పిల్లలు వచ్చేసారా స్కూల్ నుంచి
ఆ లేదు మేడం ఇంకా రాలేదు ఫైవ్ కి వస్తారు
ఓకే ఓకే ఆ హ అప్పా లంచ్ అయిపోయింది ఇవే చూస్త న్నాను ఇంకా పిల్లలు వచ్చిన దగ్గర నుంచి బిజీ అనుకుంటా కదా
ఆ ఇగ పిల్లలు వస్తే మొత్తం బిజీ బిజీ అయితారు వర్క్
వాళ్ళకి ఆ స్నాక్స్ పెట్టడం స్నానం చేయించడం హోంవర్క్
హఓ మా అవును అవును మేడమ్ అదే సరిపోతాది మా పిల్లలతో
నాకైతే కొంచెం పర్లేదు కాలేజ్కి కెళ్ళే పిల్లలు
ఆ పెద్ద పిల్లల అయితే ఏం కాదు
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పర్వాలా కొంతవరకి
హమ్ కొద్ది వరకు పర్వాలే మా మార్నింగ్ అయితే ఎగ్ రైస్ చేసాం మేడమ్ ఇవాళ
గుడ్ గుడ్ ఆ
ఈవినింగ్ ఏమన్నా చేసి పెట్టాలా స్నాక్స్ ఇవ్వాల ఏం చేయలేదు నిన్నయితే అ ఏదో ఒక ప్రిపేర్ చేసాను ఈ వర్క్ ఉండి అలా చేయలేకపోయా ఇంట్లో మిషన్ ఉంది మాకు మిషన్ మీద ఇగా చీరా ఫాల్స్ వేశా లాంగా బ్లౌసు లు లంగాలు డబల్ కుట్లు నైటిలు డబుల్ కుట్లు అలా చిన్న వర్క్ చేసాను అన్న మాట
నిన్న మా సిస్టరు ఒక డిష్ చేసింది వెరైటీ నేను చేయలేదు ఇంతవరకు అంటే పొంగణాలు చేస్తారు కదా నీకు ఐడియా ఉందా
ఆ అవునవును
అంటే ఒక డిష్ లాగా ఉంటుంది దాంట్లో చిన్న చిన్ని గుంటలు ఉంటాయి గుంట పొంగడాలంటారు
ఆ ఓకే ఓకే పొంగడాలు అంటారు అది ఏ పిండితో చేసుకోవచ్చు ఇడ్లీ పిండా దోశపిండి
దోసలు పిండితో చేస్తారు అయితే నిన్న మా సిస్టరు గోధుమ పిండిలో కొంచెం షుగరు అట్లా కొంచెం జీడిపప్పులు ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేసి అట్లా వేసింది చాలా బాగున్నాయి స్నాక్స్ కింద ఈసారి పిల్లలకి ట్రై చేయండి
ఒకసారి చెప్పండి నేను కూడా ట్రై చేస్తా
ఆ దీంట్లో రెండు రెండు ఉంటాయి అంటే దోశ లాగా కూడా వేసుకోవచ్చు ఆ ఇట్లా కూడా పొంగనాల లాగా కూడా వేసుకోవచ్చు
పొంగడాలనా అంటే మనం పల్సాగ కలుపుకోవచ్చు గట్టిగా కూడా కలు
ఆ పల్చగా కలుపుకుంటేనేమో దోస పెన్నం మీద దోస వేసుకోవచ్చు కొంచెం వాటర్ ఎక్కువ లేక మిల్క్ కొంచెం మిల్క్ కలుపుకోవాలి ఆ పొంగడాలకయితే కొంచెం మిల్క్ కలుపుకుంటే సరిపోతుంది
ఇప్పుడు వాటర్ బదులు మిల్క్ తీసుకోమంటారా ఇలా
ఆ
వాటర్ బదులు మిల్క్ తీసుకోమంటారా
ఆ అంటే మొత్తం మొత్తం మిల్క్ అక్కర్లా హాఫ్ అది హాఫ్ ఇది ఆ తీ కొని అ జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాబట్టి షుగర్ వేసుకోవాలి
షూగర్ వేసుకోవాలి సో మరి కొంచెం బాయిల్డ్ అయితుంద సర్ మేడం మంచిగు
చక్కగా బాయిల్డ్ అంటే కొంచెం సిమ్లో ముందు అగ్గి ఆ పెనాన్ని మంచిగా వేడి అవ్వానివ్వాలి
ఓకే
వేడైనా తర్వాత సిమ్ లో పెట్టి అప్పుడు ఇది వేయ్యాలి ఆ ఇది వేసి పైన కొంచెం ఇట్లా మనం డిష్ మీద ఇట్లా మోతుంటాది చూడు ఇడ్లీ పా కుక్కర్ మీద మూత అది పెట్టేసామనుకో మంచిగా అది సిమ్ లో మంచిగా ఉడుకుతుది దాని అంతటా అదే కొంచెం ఇలా పైకి వచ్చేస్తంది ఆ అప్పుడు మనం ఇలా సన్న పుల్ల లాంటివి తీసుకొని ఇ పొడిచి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతది
అయితే ఫస్ట్ మానం ఫస్ట్ ఆయిల్ల వే
ఆ ఆయిల్ తో కొంచెం ఇట్లా ఆ అ సీజనింగ్ చేయాలి
సీలింగ్
ఆ సీజనింగ్ చేస్ ఆ బాగుంటది కొంచెం చిన్న గుడ్డలో గుడ్డని కొంచెం ఆయిల్ ముంచి ఇలా తుడిచామనుకో ఆ బాగా వచ్చేస్తది కానీ చాలా బాగుంటాయి పిల్లలు వాళ్ళకి హెల్దీ కూడా
ఎల్
అంటే ఆ మిల్క్ ఉంటది ఉమ్ ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు అలా బాగుంటది నిన్న మేము ఈవినింగ్ స్నాక్స్ అదే తిన్నాం ఆ అందుకంటే ఇంకా పిల్లలకి ఏమి ఇష్టం
ఎక్కువ పిల్లలకి స్నాక్స్ లో ఇప్పుడు నిన్న నుంచి ఏం చేస్తానంటే కొంచెం బ్రెడ్ ను జామ్ తీసుకొచ్చి అదే అప్లై చేసి ఇచ్చేస్తాన్నా హ్యాపీగా ఫీల్ అయి తినేస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ రోజు
అవునవును పిల్లలకి బ్రెడ్ జామ్ చాలా ఇష్టం అబ్బా
అవున అవునండి పిల్లలకి ఏమంటున్నాడంటే వాడు నేను ఇట్లా ఆఫీసుకి వెళ్ళినప్పుడల్లా నిన్న బ్యాంక్ వర్క్ ఉందని తీసుకొచ్చాను అయితే ఆడు ఏమిఅంటాడు అంటే మా బాబు మమ్మీ నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు రోజు తీసుకురా మమ్మీ హ్ హ్
ఆ కాలేజీలో అప్పు ఇలానే చెప్తారు ఇప్పుడు అప్పుడేమో మనల్ని అసలు రానివ్వరు అ వాళ్ళే క్యాటరింగ్స్ లో తింటము అలా చేస్తారు
ఆ అంటాను చిన్నది భలే కనిపిచిందిగా పెద్ద బాబు ఫోర్త్ క్లాసు చిన్న బాబు ఫస్ట్ సెకండ్ క్లాస్ ఆ చిన్నపిల్లలే అండి
పర్లేదు ఇప్పుడు మాట మంచిగే వింటారులే ఏం ప్రాబ్లం ఉండదు హ్ హ్
ఎక్కడా మేడం ఇప్పుడు కూడా అల్లరీ ఎక్కువనే చేస్తున్నారు
ఏ ఏజ్ లో ఉండే ఉమ్
టూ డేస్ స్కూల్ కళ్లే వెళ్ళనంటారు నా వల్ల కాదు నేపోనని
అవును ఇంకా ఇప్పుడు హాలిడేస్ హాలిడేస్ అయి పోయిన తర్వాత స్కూల్ కధ వాళ్ళకి చాలా బోరు అనిపిస్తది పాపం
అవును చాలా బోరింగ్ అనిపిస్తది
ఆ అవును ఇన్నాళ్ళు మంచిగా ఆడుకున్నారు
అవున నా పెద్ద బాబు ఏమంటాడాంటే అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోదాం అమ్మా స్కూల్ పోయి ఎన్ని రోజులు కాలేదు అప్పుడే అవి
అవును అమ్మమ్మల ఇంటికి వెళ్ళడం అంటే పిల్లలకి బలే ఇష్టం
ఆ ఇప్పటి నుంచి ఇగ లెక్క పెట్టుకుంటడు మేడంమ్ ఇన్ని రోజులు పోవాలని అన్నిరోజులు పోవాలి అయితే రండి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయినాక వచ్చేసమ్మరలా పోదంరా అనినేను అన్నా లేదమ్మా నువు రాకి పండగ పోదామ అన్నావు కదా
ఆహా రాఖీ ఎప్పుడు
అయితే ఏమో మేడం ఈ సారి చూడలే నేను ఆ రాకి ఎప్పుడు అన అడుగుతాడు మళ్ళ నే నా వన్ మంత్ ఉందిలే హ్ హ్ ఆ డేస్ కూడా కౌంట్ చేసుకుంటడు వన్
అబ్బో అవును సార్ పిల్లలకంటే కొంచెం అంటే ఇది మరి చిన్న ఏజ్ లేదా అంటే సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళకేం తెలియదు ఎక్కువ ఆట దీంట్లోనే ఉంటారు కొంచెం ఫిఫ్త్ టు సిక్స్త్ వెళ్తే కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఆ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెరుగు ఇప్పుడేంటంటే అంత ఆట
ఆట ఆట
ఆ ఎంతప్పటికీ అమ్మలతో ఆడాలా అన్నయ్యలతో ఆడుకోవాలి స్కూల్లో ఆడుకోవాలి అలానే ఉంటది ఊ ఏం చేశారు ఈ రోజు మధ్యాహ్నం పిల్లలకి లంచ్
లంచ్ ఇగ ఎగ్ రైస్ ఏసి పెట్టాను ప్రజెంట్ ఇంకా ఏం చెయలేదు మీరు చెప్పారుకా ఒక రెసిపీ అది చేసి పెడత ఇగ అది అయితే నిమిషంలో అయిపో పోతది అది
నిమిషంలో అయిపోతదిరా అన్ని మనకి బయట నుంచి తెచ్చుకునేవి కూడా కాదు
అవునవును
ఇగ గోధుమ పిండి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటుంది ఎగ్ ఉంటది షుగర్ పాలు పది నిమిషాల్లో కలిపేసుకొని ఓ పది నిమిషాలు వేయడం
అంతే ఇగ వాళ్ళ వచ్చే టైం కయినా పెట్టుకొని చేసేయవచ్ అంతే స్త్రీడ్ గా
కొని వాళ్ళు రాగానే వేసేసేయ్
ఏసేయచ్ ఆల్ రాగానే ఇగ షూస్ అన్ని వేసి వెంటనే స్నానం చేస్తారు వాళ్ళు సనమ్ చేసి ఎమ్మటే బుక్స్ పడతానే ఉంటారు ఇక
హోంవర్క్లు బాగా ఇస్తారబ్బా స్కూల్లో ఈ హోంవర్క్స్ తోనే పిల్లలు సగం ఆ టెన్షన్ వచ్చేస్తుంది వాడికి
అవును అవును మేడం
ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అందరూ ఇస్తార్రా అది ఆ అది అసలు కరెక్ట్ కాదు మన ఎడ్యుకేషన్ సిస్ స్టం లో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఐదు సబ్జెక్టులు హోంవర్క్లు చెయాలంటే ఎంత కష్
ఐ ఐదు ఎక్కడ మేడం సెవెన్ సబ్జెక్ట్స్ వాళ్ళకి సెవెన్ సెవెన్ ఆ అయితే లాస్ట్ ఇయర్ మా సార్ కంప్లైంట్ ఇచ్చారు పోయి ఏంటి స్కూల్ ఎన్ అంతగాని హెవీగా ఉంటాయి ఆ పిల్లగాడు వయసు ఎంత వాడు ఏం చదువుతాడు అనీ కంప్లట్ ఇచ్చేసారు మా సారు ఆ అసలు హోం వర్కులు ఎందుకు బెడుతున్నారు మీరు అని తిడతన్నడు పోయి
మా పిల్లలు ఇంకా చిన్నప్పుడు ఒక మ్యాథ్స్ లెక్చర్ అని ఉండేవాడు మ్యాస్ సార్ ఆయనైతే పది పదిహేను ఒక చాప్టర్ ఉంటదా ఒక ఇరవై సంమ్స్ ఉంటయి లెక్కలు ఇరవై చేసుకర్రండి అంటడు ఊరికే నోట్స్ నోట్స్ అలా చెప్పేట్టు చెప్
ఇరవయ్ చేయాలంటే వాళ్ళకి కష్టం ఆ ఒకటో రొం రెండో మూడో చేయడానికి ఇబ్బంది పడతరు పిల్లలు ఇరవై అంటే
ఇరవై అంటే పది ఉంటే పది చేయమంటాడు పదిహేనుంటే పదిహేను చేయమంటాడు
ఇగ ఆయనేమి చెప్తడు ఇగ అన్ని వల్లే చేస్తే ఆ.
అట్లనే ఉంటది ఎడ్యుకేషన్ ఇప్పుడు అలానే ఉందమ్మా. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని స్కూల్స్ లో సిస్టమేటిక్గా ఉంది. కొన్ని ఆ సిస్టమటిక్ అంటే కొన్ని.
పెట్టడానికంటే వాళ్ళకి ఆట పాటలతో మన స్టడీ చెప్తేనే. కొంచెం అనే మైండ్కి ఎక్తది స్టడీ అనేది. కానీ ఇ ఎక్కువ ప్రెజర్ పెట్టి ఊకా ఇదే అంట గేమ్స్ కూడా లేవంటే. మేడం స్కూలల్లా పిల్లలకి. అంటున్నారు ఏముండవు ఉట్టి కుసో పెడతరు మమ్మీ ఉంటే క్లాస్. చెల్తారంటండు అట్ల చెప్తే వాళ్కి ఎంజాయ్మెంట్ ఎట్ల వస్తది అందుకే స్కూల్ కి బోను అంటారు.
అదే కదా కరెక్ట్ కరెక్ట్‌.
వీక్లీ వన్స్ ఏ గేమ్స్ పెడతారు.
ఆ వీక్లీ వన్స్ అంటే డైలీ. డైలీ ఒకవేళ కుదరకపోయినా డే ఆఫ్టర్ డే కూడా. ఒక హాఫ్ అన్ అవరు అట్లా.
డై డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయలీ మేడం గేమ్స్ కి. ఆ లీజరియ్యలే కొంచెం మైండ్ అన్నది రిలీఫ్ అయితది. ఆటోమటిగ అబ్బ.
బుర్రలు వాళ్ళకి అసలే ఎంత టెన్షన్ పడిపోతార అబ్బా.
అవునవును. వాళ్ళు చేసే హోమ్వర్క్ కొంచెం రిలాక్సేషన్ ఎక్కడ అంటే తనకి ఆట. తోనే బయట ఎక్కడ రాదు ఇంటి. వస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి బుక్స్ రాస్తరు ఎంబటె ఫోన్లు పట్టేస్తారు.
ఫోన్లు పట్టేస్తారు అసలు ఇంటికి వచ్చేక. హోమ్వర్క్ మనం చెప్పకుందే కూర్చుంటారు ఎందుకంటే స్కూల్లో దెబ్బలు పడతాయిని.
ఆ దెబ్బలు పడితే హోమ్వర్క్ రాకపోతే టీచర్ తిడతారన్న భయనీకి అది‌. స్పీడ్ స్పీడ్ గా రాసేస్తారు ఇగ. ఆ అ భయం అనేది పోవాలి కదా వాళ్ళకి.
అవుంటా ఓకేమ.
ఓకే మేడం థ్యాంక్ యూ.